హలో బాగున్నానే
వాన వానా
ఆ ఏం సేత్తన్నావ్
ఏలే ఉట్టిగనే కూసున్న పోయి దగ్గర ఏంజేత్తన్నావ్ రానబ్బా
ఇక్కడ కూర్చుొని చికెన్ తెచ్చిండ మీ అన్న ఉండుర
అవునా
ఆ
మా అన్న ఎటువేండు
బయటి వేయిండు మామయ్య వచ్చిండు
ఏమావయ్యా అన్నవళ్ళు డేడ
మానానా
ఆహా
ఉమ్
ఎం కుర చేసినావ్ మధ్యాహ్నం
మధ్యాహ్నము ఆ ఆలుగడ్డ కూరగేసిన
ఉ ఈరోజు నేను ప్రాలికి క్కలతో తెొర్కువై ఆడి పోయినా సమంతన్నికి
అక్క వాళ్ళంటి పోయినవా
ఆహా సో మనం ఎప్పటికి పోతాని చూసినాం సామాన్ దేనికి అడికి పోయినా ఆ ఊరికి
ఆ చెంటిదే ఇనతలేదు
ఎప్పటికి సామాను తెచ్చుకొని పోతుంది చడు వాడికి పోయినాం సమాన్ దేనికి
అవునా
క్కనం పెడతాదంటగా అన్నట్టుగా మీ అక్క
ఆ మిర్చి లా ఎత్తాదట బజ్జీలు
ఆ దుః కాణం గూడ
దుకాణం కూడా నా
ఆ
పెద్దనీ రాత్రి అన్న ఉండాలి కదా ఏది లేకుండా ఇట్ల కూసుంటే టనే కూసుంనట్ట అయితది
హుమ్ అయితే నేను మధ్యాహ్నము ఆధార్ కార్డు అప్డేడ్ప్ అప్డేట్ చేయిించుకని పోయినా పోతే మధ్యలో దిగామంటే ఇ అన్న దిగిన వాళ్ళతో నటేపోయినా
ఎటు వోయినావు
సామాను సి సి తీస్
సామాను తీసుకురా డానీకి పోయినావ మన మా అలా పెళ్లిి రోజు అన్ ట్
తీసుక పోతాను ఒకటే వరిచ్చుడు వరిచ్చింది మీన్స్ సోమవారం వత్తా అని చెప్పినాయిక
అవునా పోకపోయినా ఇలా పెళ్లి రోజైనా దాన్ని కూడా అందరు ఉండాల
ఆ మా నిన్న బట్ టల్ల లేవు సోమవారం ఆదివారం అంతఃపురం మా ఊరుకి పోయి సోమవారం వాళ్ళు ఊ కోత
అవునా
హుమ్ నువు రావ
నే ఎడొస్తా బుధవారం అన్నాడు నా బిడ్డ సెకండ్ పుట్టిన రోజు రెండో పుట్టినరోోజు హూ ఏడుంటా దో ఇగా ఆ రోజు
హుమ్ ఇ సా
జు వాళ్లే ఇక్కడికోచ్చేది గూడా తెలవదు మరి
మీ అక్కోల్ల
ఆ మా అక్కొల్లె. మా అక్క మా బావ మా నాన్నొచ్చిండు ఎవరే ఎవరే అ నీ ఫోంగ్ దగ్
నేనే అన్ చెబు పెను పెద్ద కోడల్ననీ
ఎ నేనేం జెప్పాలిగ అర్ధం చేసుకోవాలి గాన్ నా కొడుకు అన్నాడంమ్మా
హ్మ్ మీ బిడ్డ అన్నే ఉందా
నా నా బిడ్డ అన్నే ఉన్నది రేపోతాంది మ షిన్నత్త తెలుసు గదా మా
హు హు
వాళ్ళది అమ్ములది మా వాళ్ళ నాన్ వాళ్ళ నాన్న వాళ్ళది నానమ్మ ఎంత్ పెన్జేసిన అప్పుడు ఎ ఆడ నష్టం ఎత్తారు
హ్మ్
హూ దాన్ సోప్తండ్రు మా మావయ్య మా అత్తమ్మ అడికే
మ్
కోరోత్తరాట
హు హూ
ఉ
అ ఈ మీ అక్క వాళ్ళ ఆడిబ్ ఆడబిడ్డ, ఆడబిడ్డ పిల్లలు వచ్చిర్రట ధూమ్ ధూమ్ ఎత్తారట
అయ్యో అవున్ నా
ఒక్కతే కోపమొత్తంది ఆమ్ మా మా చెల్లెమ్మ సోక్కా తిడతాంది వల్లనిగా
అవునా అళ్ళ ఆడబిడ్డొచ్చినా ఆళ్ బిడ్ల పిల్లోలు మాత్రమే వచ్చిర్రా
ముగ్గురు వచ్చిళ్ళట మరి వాళ్ళ ఆడబిడ్డనన్న ఇట్లాగా అట్లా అన్ జెప్పొచ్చు గదా చెప్తాండా అట్
నా జెప్పదు అస్సలుకే యోప్పుదు
హ్మ్ ఏమో ఇగ
మాకు చూప్పుకుంటూనే ఉన్నారు మస్తు ఉంటది గద మస్తు కుళ్ళు కుళ్ళు మస్తు ఉంటంది
ఏ ఒకటే అండ అయితే వాళ్ళు ఉన్నంత వరకు నేను రానే రాన నేను
మర అవును మరి ఒబో ని కూడా వన వాంతాగవన్నిస్
అయితే వాళ్ళు పోతారు అట టూ త్రీ డేస్ లో వాళ్ళు అ మరె శ్రావిద్ మరె మీ చెల్లి వచ్చే మీ చెల్లెతో వద్దామని అనుకుంటాంటే అమ్ మా చెల్లె అంటాందికదా, అసలు వచ్చేటట్ లేదు ఆమె వాళ్ళ బిడ్డ పుట్టినరోజు పెట్టుకొని ఆమె ఎడుకొ, తిదిగా అని అంటాంది మరి ఆయన వత్తా అంటే న నేను ఇన్ని రోజుల ఆగిన లేకుంటే ఎనడు పోతున్నా అని నేను చెప్ ఆమె ద ఆశల్ పెట్ కుంటే ఇ మన హాలిడేస్ అన్న అయిపోతే అని అంటాంది మా చెల్లె
మీ అట్నే అన్నది నీ కోసం నువ్వెట్టుకుంటే అట్నే అయితది అంత ఆరాదితాన్ది మా అకును నువ్వు కలిసి వా చాన అంటున్నరు ఎన్నడు వత్తానవ్ సోమవారం అంటనవా, మంళవారం అంటనవా, బుధవారం నాడు అంటనవా, బుధవారం నాడు వత్తే నీ బిడ్డ పుట్టిన ఉంటది, మంగళారం నాడు వత్తే ఇపుడు పోతవు ఎక్కన్న చేస్ కుంటవా నా తెలుసు ఇవన్నీ మాట్లాడినా కూడా మేసేజ్ చేస్ కొవ్వు నువ్వు రావు అసలు ఫస్ట్ నీతో పెట్టుకుంటే కాదు అని అంటడు మీ అన్న ముచ్చట తెలుసు కదా ఎప్పు కొసెతం ఉండడం జరదు నేను అంటా నే నేను అంటాను కదా బావ బావా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఇప్పుడు ఈ ఆదివారం అయి తది రేపు రేపు ఆదివారం అయితంది ఇప్పుడే వత్తరు కదా మళ్ళీ ఇప్పుడే వ చెల్లు పోడేందుకు పిల్లగానికి తిగుత ఆటికీటికి గాలికి ఇబ్బంది అవుతాంది ఎండాకాలం మనం ఇక్కన్నే వేసుకున్నాము ఇక్కడయితే మా అమ్మ నాన్న వత్తరు మీ అమ్మ నానా లు తరు మా వొళ్ళు కూడా పిచ్చి ప్రాణం పెట్టుకున్నారు దాని మీద నువ్వు పిలిస్తేనే పోతారా పిలువకుంటే ఏం రారు వాళ్ళు కూడా ఇక్కడనేే చేేసుకుందాం బావ అని అంటే ఆహా లేదు అందరిని అక్కడికే పిలుదాం ఎవరు వస్తారు చెప్పు
రాజపురమా
అమ్మ ఊరికి
ఆ ఇంక ఎమ్
ఆ అక్కడ గదు కానీ మ్మ అ ఆ అంటే ఇక నేలేవ్ ఎవరు రారు ఇదంతా మాట్లాడకు నువ్వు అన్నా ఆటో ఇటో చేేసి నిన్న ఏన ద్దూన ఆ రోజు సిచ్యువేషన్ ఆ రోజు పరిస్థితులను బట్టి చూద్దాంలే అని అన్నాడు మళ్ళ మాట
త తి ముగ్గురు ముగ్గురు వ్యక్తులే కదా ముగ్గురు వ్యక్తి వ్యక్తులు వేరు ఇంత మంది వ్యక్తులు వేరటన వాళ్ళ కోసం అంత దూరం పోవాలటన
ఆ ఆ ముగ్గురు వ్యక్ వ్యక్తుల కోసమో ఇంత మంది ని వదుకోవడం నాకు ఇష్టం లేదు నా బిడ్డకు మీ మీద ఎంత ఉన్నదో వాళ్ళ మీద కూడా అంతే హక్కున్నది అంటే మీ మీ అయ్యను ఇక్కడ కేక్ తెచ్చుకని కట్ చేసుకోవను సాయంత్రం అక్కడకు పోదామంటునాడు
నువ్వే మాట్లాడుతావుగా
ఆ ఆయంత మాత్రం ఎందుకు ఆయంత మాత్రం ఎందుకులే అని నేను అన్న
అన్నే అన్నా అన్నమంగట అది అంటమా
ఆయనతో మాత్రమే ఎందుకే మరి ఎవరు ఓర్తారెందే
నేనే
పిల్లల నా కొడుకు
మరి కొంచెం దూరంగా పోరాదు
ఆ
ఇగా అమ్ములేమో ఒకటే బ్రతులాడుతుంది ఇయ్యాల్ రాయల్ రాణి ఈయాల తమ్ముడట నేనెంత తొందర పోతే అమ్ములుకొక్ ఒక్కరికొకరు ఆసరాట నాకు ఇప్పుడు నేను ఆ హా వారం రోజులు ఉంటావ్ మళ్ళ వారం రోజులు నీతోని ఉండాలం నాకు రోజులు పెరుగుతానయి మళ్ళా నాకు హాలిడేస్ అయిపోతనయ్ నేను గడ్లకుంట్ల ఎప్పుడు పోవాలె అదే వాళ్ళ అమ్మమ్మ తాత్ మామయోల్లురు ఎప్పుడు పోవాల అని ఒకటే వోరుతాంది నువ్వెంతోరీన నేనిప్ ఇప్పుడు రాను నాకు బట్టలు లేవు నేను అవతుపురం పోవాలే అవ్
అరే అది అంతగానం అడిగినప్పుడు ఆలోచించాల గ్ దా
ఆ అది మా ఊరి కోత అది బట్టలు తీసుకొని మళ్ళా సోమవారం రోజు వాళ్ళ అక్క వాళ్ళు మీ అక్ అక్క వల ఉరికిపోత అని చెప్పిన
ఆ మమ్మి మమ్మీ సందీప అన్న ఎట్ నువ్వేనో చికన్ వండమానడు వీడు లేచిండు విడేడుతాండు చికన్ ఎట్నన్న గాని వో వోచ్చినట్టే వండుతా ఇళ్ళె ముట్టుకుంటలేడె బతిలాడుకుంటనే ఉంటాడు
అంతేనా
ప్రతిదాని అలుగుతనా ప్రతిదానికి బాల్ బతీలాడతాండు ఇంతే ఇదేజరుగుతాంది ఇప్పటివరకైతే
మళ్ళా ఆవిడ గారు ఓస్తే
ఆవిడ గారు వచ్చినా కూడా ఏమో మెున్న వచ్చిపోయింది కానీ లొల్లైతే కా గాలేగా
అంతేనా
ఆ అంతే అదేదో అదుృష్టమే
అసలు తెలుసా అని బ్రదర్స్ డే రోజు స్టేటస్ పెట్టుకున్నా అక్క హ్యాప్ పి బ్రదర్స్ డే అని హ్యాపీ బ్రదర్స్ ఇద్దరిది ఇద్దరిది బెట్ అట్టుకున్న అల్ ఇద్దరిది వీళ్ళిద్దర్ నాకు నలుగురు కదా పి బ్రదర్స్ డే అని విళ్లీద్దర్ ఇదివేట్నా కలిసి తున్నది హ్యాపీ బ్రదర్స్ డే అని వాళ్ళి ఇదర్దీ వేటినా ఆపి బ్రదర్స్ సేమ్ ఐడియస్టన్ ఆ ఏదేదో వాళ్ళకు పెట్టినా మా తమ్ముళ్ళిద్దరిది ఆ అన్నలిద్దరిదేమో హ్యాపీ బర్త్డేచ్చి హ్యాపీ బ్రదర్స్ డే అన్నలు అని పెట్టినా లైక్ గొట్టిండి గా నీ ఆ ఇవెన్ ఆ థ్యాంక్స్ ఏదో ఒకటి కూడా చెప్పలేదు నాకు బీ ప్లేష్ ందిగా నాకు స్టేటస్ డిలీట్ చెయ్ బుద్దైంది లీట్ చేషినిగ
చేస్నావా
డిలీట్ చేయ్బుద్దై చేష్నెమ్మట నాక్కోపం ఓ చ్చింది
ఆ
అంతే స్పెసిఫిక్ ఇంకా మళ్ళా ఫొటోస్ పెట్టి పెటుగా
ఆ
మ్ మళ్ళేమో మళ్ళేం పురుగుతిరుగుతాందో అనుకున్నా ఇగ సప్పుడైగూకున్నా
ఇది ఏందిరిలాగాని మరి ఇవన్ ఫుల్లో ఫస్ నో ఏందో తిరుగుతనే ఉంటదిలే ఆయనది
మ్
తిన్నవా
తిండే నే లడ్డుగయినా
నువ్వా చాలా పెద్ద జోక్ చెప్పా హా హా నీ బట్టలు నాకు పడతట్టున్నాగా అయితే
హ్ హు అట్లా కాదు కాని చెంపలు కున్నయ్ బాగా
ఇగ ఆహా చాలా గుడ్ న్యూ శుభవార్త చెప్నావ్
ఇప్పుడు నేన్ నిన్ చూడక చాన్ రోజులు అయింది కదా పా ఒక పదిహేను రోజుల దగ్గరికొత్తాంది కదా
ఆ ఏంది నా నువ్విక్కడికొత్తే నేనక్కడికి నేనక్కడికొత్తే నువ్ ఇక్కడకైతా ఉంది
పదిహేను నా పుట్టిన రోజు రోజొచ్చినావు నువ్ గం తే ఇంగ
ఆ అవును
ఇరువె పదిహేను రోజులు దాటిందమ్మా
తే ఎందుకు మరి గట్టిదిన్నవ ఎత్తాయినవ మరట్ట
నీకు తెలుసు కదా నేను ఇంటి కొత్త తినకున్నా అట్నే అయిత లావయిత
ఎంటవా అ ఉమ్ ఇంకెత్తారు మరి అత్తమ్మ మాయ
ఈడికి వచ్చిరు మీయక్కవోళు ఈ రోజు మాట్లాడి కి వచ్చిరట ఫస్ట్
అయ్యో సరేలే మరి ఉంటాను అల్లుడు ఎడత్తాండు
సరే బాయ్
ఆ బాయ్